టైబ్
అ
గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అరే గుడీ గుడ్ నైట్ ఆ ఓకే
ఏమో
హలో హా ఏం చే తిన్నారా మేడమ్ అయ్యాయా భోజనాలు అయ్యాయా
భోజనాలు చేసాం ఇగ రోడ్డు మీద కూసోని ఉన్నామండి చల్లగా గాలి వస్తుంది
అయ్యో ఎందుకమ్మా నా కరెం పవర్ లేదా అమ్మా మీకు
ఉందాని కానీ రాత్రి కొంచెం బయట వాకింగ్ చేసుకుంట ఉంటామండి చల్లగ గాలి బయట గాలి కూడా కావాలి కదా
మెయిన్ అదే కావాలి బయట వాతావరణంతోనే
కొంచెం పక్కగా పక్కకి జరుగుతారా బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుంది
అచ్చ డిస్టర్బెన్స్ అవుతుందా అండి మీకు
బ్యాక్గ్రౌండ్ వాయిస్ రాకూడదండి
అచ్చ ఇప్పుడు వస్తుందండి వాయిస్
ఆ వస్తలేదండి
మ్మ్ ఇంకా చెప్పమ్మా ఎలా ఉన్నారు ఏం చేశారు ఏం తిన్నారు మీరు
మేమా అండి ఈరోజు పులావ్ చేసినం అండి పులహోర అంటారు కదా
అచ్చా పుల్లహొరా చేసారా పులావ్ చేసారా
ఆ చేసామండి గోంకూర పులిహోర మంచిగా ఉంటుందండి
అవున అదిలా మీకు చెప్పగలర అండి మీరు రెసిపీ కొంచెం
స్టెప్ బై స్టెప్ గా చెప్తామండి. మీరు వినేలాగా ఓపిక ఉండాలండి
నేను ఓపిక కానీ నీ ముచ్చట్లన్నీ వింటాను చెప్పవు
ఫస్ట్ మేము మార్కెట్ నుంచి గోంగూరని కొనుక్కొని వచ్చాము వచ్చే వరకు కొంచెం తిప్పడానికి కొంచం చం లేట్ అయింది గాని మా అత్తమ్మ తెంపిస్తది ఫాస్ట్ ఫాస్ట్ గా ఇచ్చిన తర్వాత మంచిగా శుభ్రంగా కడుక్కున్నాను గోంగూర అని కడుక్కున్నాను. కడుక్కున్న తర్వాత ఆ గోంగూరని నూనెలో వేసేసాను కాసేపు ఫ్రై అయ్యే వరకు దాంట్లోనే అల్ అల్లం ఆ వెల్లుల్లిల్లు ఉంటారు కదా వెల్లుల్లురు వీరా
వెల్లుల్లి పేస్ట్ ఓకే
లేదు సారా సారాగా వే
అచ్చ అచ్చ అచ్చ హా హా
వేసుకున్న తర్వాత మంచిగా మూత పెట్టి ఫ్రై చేసుకున్నాము ట్రై అయ్యే వరకు కొంచెం దగ్గర అయిపోతుది కదా గోంగూర
హమ్ హమ్
అయిన తర్వాత వేరే ప్యాన్ లో రైస్ ప్రిపరేషన్ చేసుకని పెట్టుకున్నామండి పెద్ద
కొని
అవునండి బాయిల్ లేదండి కుక్కే చేసుకున్నామ అండి డైరెక్ట్
హమ్
కుక్ చేసుకున్న తర్వాత మళ్ళా తాళపు వెయ్యాలండి జీలకర్ర అన్ని ఆవాలు ఇంకా ఆ జనా దాలు అన్ని అంటారు కదా ఏదేదో వేసి
పోపు గింజలన్నీ వేసేసి
అవునండి ఫస్ట్ రైస్ ఇట్ లో ఆ గోకూర పచ్చడిని వేసేసి మంచిగా కలిపేసి ఈ తలుపు కూడా వేసేసి స్తే మంచిగా ఉంటదండి రుచికరమయిైన పుల్హోర రెడీ అయిపోతుందండి
అచ్చా గోంగూర పులిహోర అయిపోయినట్టేనా
అవునండి
అంతేనా చాలా బాగుందండి పద్ధతి చాలా చిన్నగా ఆ మరి టేస్ట్ కి ఎలా ఉంటది బాగుంటది
టేస్ట్ కూడా బాగుంటదండి మా ఇంటి ముంగట ఒక ఆంటీ ఉంటదండి ఆ ఆంటీ మంచిగా ఇట్లనే చేపి చూ చేస్తదండి
అచ్చ అచ్చా గోంగూర, పులిహోర సలు ఒకసారి నేను కూడా ట్రై చేసి చూస్తానండి చెప్పడానికి చాలా బాగానే ఉంది ఉహ
నిజంగానే రుచికరమైన రుచి ఉండదండి ఆ పులుహోరలో
అవునా అచ్చచ్చ ఓకే ఓకే ఇంకా మీరు హౌస్ వైఫ్ ఏనాండి
అవునండి హౌస్ వైఫ్ లేదండి హౌస్ వైఫ్ అండి మీకు ఏదైనా కొత్త డిష్ తెలియజేస్తారా మాకు పరిచయం చేస్తారా డిష్ తోని నేను ఇంకా ట్రై చేసు కోవచ్చు ఎప్పుడైనా
కొత్త డిష్ అంటే మీరు చెప్పండి ఏది మీకు ఏమన్నా ఇష్టం స్వీటా హాటా ఏమన్ నాన్ వెజా వెజ్జా
లేదండి నాన్ వెజ్ వెజ్ అది కాదండి స్నాక్స్ లాగా ఏదైనా ఉంటది కదా మీరు కొత్త కొత్తగా చేస్తరు కదా స్నాక్స్ లో
ఓ
లైక్ బ్రెడ్ పకోడా మ మంచూరియా నూడల్స్ చైనీస్ ఫుడ్ లో ఏదైనా
ఓకే ఆ మీకు ఏ చెప్పాలి అంటే చైనిస్ ఫుడ్ చైనీస్ ఫుడ్ కావాల మీ
ఏదైనా ఆ రాదండి మోమోస్ గురించి చెప్ చెప్పండి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయండి మేము ప్రిపరేషన్ చేసుకుంటాము
అచ్చ అచ్చ మోమోస్ లో ఇగ వెరైటీస్ ఉంటది అన్న స్టఫింగ్ కోసం అనేసి మనము సోయా చంక్స్ ఉంటాయి కదా కదా వాటిని నానబెట్టుకోవాలి ముందుగా అవి నానబెట్టుకున్న తర్వాత అ బెడ్ నీళ్ళలో నానబెట్టిన తర్వాత దాన్ని నీళ్ళ అన్నిటిని పిండేసి దన్ని మిక్సర్ లో తీసేయాలి ఆ మిక్సర్ లో మిక్సర్ పట్ తీసిన్ తరువాత దాన్ని కొంచెం ఉ ఉప్పు కారం అన్ని మన మసాలాలన్నీ వేసేసి వెల్లుల్లి సన్త్ సన్నగా తురిమేసి అది ఆయిల్ వేసిన తర్వాత వెల్లుల్లి వెళ్ళి రెబ్బలు వేసి అందులో మసాలాలు ఉప్పు కారం
ఆహా
కొంచెం చాట్ మసాలా వేసి సోయా చమ్స్ పట్టుకున్నాం కదా మన
అ
మిక్సర్ లో నుండి తీసి అది అందులో ప్యాన్ లో వేసేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఉ అందులో మళ్ళా కొత్తిమీర అనేసి వేసి ఉ సన్నగా తరిమి అది కూడా వేయాలి వేసిన తర్వాత చల్లరడానికే దాన్ని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ మైదా తీసుకోవాలి మొమోస్ కి మల్ల మమో చేయడానికి స్టఫింగ్ చెప్పాను కదా అది లోపల స్టఫింగ్ అయి పోయి సూయ చొంక్సది
ఆహా ఆ
మైదా తీసుకున్న తర్వాత దాన్ని మంచిగా మెత్తగా నానబెట్టుకొనేసి చిన్న చిన్న చపాతిళ్ళాగా మామూలుగా మొమోస్ సైజ్ మీక్ ఎంత అవైలబుల్ ఉంటే ఏ సైజు కావాలంటే ఆ సైజు లో కటింగ్ చేసుకొని ఆ స్టఫింగ్ అందులో పెట్టేసి మనకి ఇష్టం వచ్చిన షేప్ అన్నమాట అందులో రెండు మూడు రక రకాల షేప్లు ఉంటాయి. ముందుగా మీరు కావాలంటే ఆ షేప్ నేర్చుకోవాలి.
అవునండి మీరు ఏవి ఏ షేప్లో చేస్ స్తరు రెండు మూడు రకాల
అంటే రెండు మూడ్ రకాలంటే అది చూడ చెప్పాలనేస్ చెప్పడానికి ఉండదు చూ డ చూడాలి.
రౌండ్గ చేస్కుంటరా లేకపోతే తే ట్రాయాంగిల్గా చేస్కుంటరా
గాను నేను ట్రయాంగిల్గానే చేస్తాను రౌండ్గా చేయను రౌండ్గ ఈ గానే ఉంటది కదా ఇట్ల పోట్లీ లాగా మనం చేసేసి
ఆ స్టీమ్ చేస్తారా ఫస్ట్ లేకపోతే ఫ్రైయే చేస్తారా డైరెక్ట్
మ్ హ్ ఏదైనా ఫస్ట్ స్టీమ్ చేయాలి.
అవునా అండి ఫ్రై మోమోస్కి కూడా ఫస్టే స్ట్రీమ్ చేస్కోవాలా అండి.
అవును ఎందుకంటే మీకు ఒక క్రేస్పీ కావాలంటే కొంచం బాయిల్ చేసి తర్వాత పెట్టుకోవాలి. దాన్ని మళ్ళీ ఫ్రై చేయాలి. కుర్కురే మొమోస్ ఉంటాది ఇంకా మన ఫ్రైడ్ మొమోస్ ఉంటాయి. ఆస్క్రీమ్ మోమోస్ ఉంటాయి. అఫ్ఘనీ మొమోస్ మొమోస్లో వెరైటీస్ చాలా ఉంటాయి. నేన్ ఇప్పుడు మీకు చెప్ రింది సింపల్ చాలా చిన్న పద్దతి అన్నమాట. మనం రెగ్యులర్గా ఇంట్లో యూస్ చేస్కునేది మ్ ఆ పద్ధత్ చేస్కుంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి మనం తినడానికి కూడా బాగుం టాయి ఇంకా హెల్దీ కూడా ఉంటుంది. మీకు కావాలంటే మైదా హనీ ఉంది కదా ఆ హెల్దీ అంటే మనం గోధుమ పిండితోని కూడ చేస్కోవచ్చు.
అవునా అండి గోధుమ పిండితోని అదే టేస్ట్ ఉంటదా మేడం
ఆ గోధుమ పిండి నార్మల్ అలాగే మనం మన రొట్టెల్ తీస్కుంటాం కదా అహ టేస్ట్ మాముల్గ కొంచం డిఫరెంట్ ఉంటుంది గదా
ఆహా అవును హెల్దీ గాని మాక్ కు ఆ రుచి గుడా మార్కెట్ లాగా రుచి గుడా రావాలి గదా
మార్కెట్ లాగా రుచి అంటే మనకు టేస్టీ, హెల్తీ కావాలి అంటే కొంచం సాక్రిఫైస్ చేయాలన్నమాట అలా ఒకసారి రెండు సార్ల మైదా తింటే బాగుంటది. మన హెల్త్ కూడా మైద చాలా మలం మంచిది కాదు గదా అందుకనేసి ఆ ఎవరికి ఇష్టమైతే మైదా ఇగ అవ్వే గోధుమ పిండి తోటి గుడా చేస్కోవచ్చు అన్నమా ఆ స్టఫ్పెకి కింద అందులో పెట్టేసి చేసి ఒక
సేమ్ ప్రాసెస్ గాని మైదా మైదా జాగలో గోధమ పిండి వేస్కోవాల అండి
ఆ అంతే ఆ ఇద్ దీన్ని మనమ ట స్టీమ్ చేస్తామో తర్వాత డీప్ని కూడా అలాగ స్టీమ్ చేస్కోని తీసేయాలె.
మేడం టైమ్ ఉంటదా ఆ మోమోస్కీ మైదా మోమోస్ ని ఇంత వరకు ఉంటదుో గోదమ పిండి కూడా అంతే ఉంటదా
ఆ అంతే టైమ్స్ ఏమి ఉంటందమ్మా అలాగే టైం ఏం చేంజ్ ఉండదు ఎందుకంటే స్టీమ్ చేస్తున్నాం కదా మనం
అవున
హమ్ అలా చేసి తీసుకుంటే చాలా బాగుంటది మన టమాటో సాస్ తోటి కేెచ్ప్ తోటి దీని తోటి మనం
ఇది పుదీనా చట్నీ ఎట్లా చేస్తారు మేడం పుదీనా చట్నీ అది స్మెల్ రాక రాక ఉండాలి పుదీనది
పుదీనా చెట్టి అంటే పుదీనా సాంబార్ అందులో మామిడి కాయలు వేయాలి పచ్చి మామిడికాయలు ఉంటాయి కదా ఆ పచ్చి మామిడికాయలు వయ్యాలి పుదీనా ఇంక అందులో సాంబార్ వెల్ అల్లం వెల్ అల్లం కాదు వెల్లుల్లి డెబ్బలు వేసేసి జీలకర్ర వేయాలి ఆ మిక్సర్ లో పట్టేయాలి మీరు చాలా మెత్తగా పట్టటిస్తే టేస్ట్ కూడా బావుంటది స్మెల్ కూడా రాదు
అవునా హమ్ హమ్ అట్లా చేస్త సరే మేడం మీ మీ సమయం మాకు ఇచ్చిన విలువైన సమయం ధన్యవాదాలు మేడం ప్రోగ్రాం
ఓకే అమ్మా థ్యాంక్ యూ
ఓకే